హలో
హలో కీర్తన
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఊరకనే కూర్చున్నా నువ్వు
ఏం చేస్తాలేను రికార్డ్ రాస్తున్నా నేను ల్యాబ్ రికార్డ్ ఉంది కదా ఊ నీ రికార్డ్స్ అయిపోనాయా
ఆ రాస్తున్నా
ఉ ఇంకేంటి మరి విశేషాలు
చేప్పాలి ఎం తిన్నవా
ఉ తిన్న అట్లనే
హు
హు ఇంకా ఏం చేస్తున్నావ్
హు
టెన్త్ తర్వాత ఎయిత్ చేద్దాం ఇంటరా ఇట్లానా నా ఏదైతే బాగుంటది టెన్త్ తర్వాత ఏదైతే బాగుంటది ఇంటర్ ఆ డిప్లొమా నా
ఆ నన్ను అడిగితే మాత్రం నేను డిప్లొమానే సజెస్ట్ చేస్తా ఎందుకంటే డిప్లొమానే బెటర్ ఒకవేళ ఇంజనీరింగ్ చేస్తే మాత్రం డిప్లొమా హైవే లాగా
ఆ
ఇంటర్ అయితే మాత్రం ఇంకా వాళ్ళకి డిప్లొమా ఇంట్రెస్ట్ లేదు అన్ని సబ్జెక్ట్స్ హార్డ్ ఉంటావి అంటే ఇంగ ఇష్టం హు అయినా డిప్లొమా చేస్తే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదవాలం అంట మళ్ళీ అంటున్నారు హు నిజమేనంట ఆది హు
అయితే ఇంటరే బెటర్ గా మళ్ళీ
ఆ కానీ ఇంటర్ అంటే అంత డిప్లొమా అంత వాల్యూ ఉండదేమో అని నేను అనుకుంటున్నా డిప్లొమా తోనైతే చాలా జాబ్ అవ్వ ఉంటాయి గవర్నమెంట్ జాబ్ కాగానీ నార్మల్ గా ఆ బయట కంపెనీస్ లో గాని ఉంటవి అదే ఇంటర్ అయితే మళ్ళీ డిగ్రీ చెయాలి అట్లాంటివి ఉంటాయి కదా ఉ
అయితే డిప్లమానే బెటర్
హ
ఏ బ్రాంచ్ అయితే బాగుంటది
ఆ ప్రజెంట్ అయితే ఏఐ మొత్తం ఏఐ అ నడుస్తుంది కాబట్టి అందరు ఏఐకి ఏది ఉంటాయి జాబ్స్ ఏమి ఉంటాయి అందరు చూజ్ చేసుకోని డిఫరెంట్ గా చూజ్ చేసుకోవాలి లైక్ ఈసి ఆ ట్రిపలీ సిివిలా ట్లా ఈ సివిల్ ఇంట్రెస్టింగ్ అంటే బాగా ఇంట్రెస్టెడ్ ఉంటే సివిల్ అయితే బెస్ట్ ఎందుకంటే జాబ్స్ కూడా ఎక్కువనే ఉంటాయి మంచి ఉంటదంట సివిల్
ఆ
అ ఇంకా అంటే ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు
హా ఈ ఈసీఈఅయితే బానే ఉంటదా
అ
ఈసీ బానే ఉంటదా
ఆ ఈస్ ఈబాగుంటది
ఉ
నెక్స్ట్ ఫ్యూచర్ భూమ్మి మొత్తం ఏసీకే ఉందని టాక్ తెలియవదు చెప్పలేం ఎప్పుడు ఎట్లుంటందో తెలియదు మార్కెట్ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అట్లుంది కదా ఇప్పుడయితే అయితే ఏఐ ఏఐ ఏఐ సాఫ్ట్వేర్ మొత్తం ఏఐ రీప్లేస్ చేస్తుంది కదా
అ
హూమెన్ హూమెన్స్ అయితే రీప్లేస్ అయ్యారు మొత్తం ఎవరికైతే హ్యాఫ్ నాలెడ్జ్ అట్లు ఉంటుందో వాళ్ళు మొత్తం అట్లా కానీ చాలా కంపెనీస్ అనే కూడా లే ఆఫ్ అన్న్ చేస్తున్నాయి కాబట్టి ఆ మన జాగ్రత్తలో మనం ఉండడం బయటర్ అందుకే వేరే కో వే బ్రాండ్ చూజ చేసుకోవడం బెటర్
హా అదే
అయినా ఈ సిటీ కూడా డిమాండ్ ఎక్కువనే ఉంది ఈసీకి పోతే ఏంటంటే సాఫ్ట్వేర్ చూజ్ చేసుకోవచ్చు హార్డ్వేర్ చేసుకోవచ్చు ఇంకా మరి ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తున్నావా
న అప్లై చేసినా ఇది ఏంటి దీంట్లో అన్ స్టాక్ లో
వచ్చిందా మని
మోయి ఎన్న ఇల్ ఆదే మారి
అ
ఒక టూ ఏమో అప్లై చేసినా ఏం మెయిల్ రదే చూడాలి
నాగ్గుడా చెప్పు ఏమైనా అప్లై జేస్
హా చెప్
హ్మ్ ఇంక
హ్మ్ ఇంకా
ఇంకేం ట్రై జేస్తున్నవా ఏమైనా పార్ట్ టైమ్ కి రానీ ఏమైనా
లేదు ఏం లేద్ జూడాలింగా ఇప్పుడు ఈ బి టె మద్యలిగా సెమ్ స్టార్ట్ అయితది అవన్నేడైతయ్ ఇగా వస్తే ఫైనల్ ఇయర్ ల చూడాలిగా
ఉమ్ హు
హ్మ్
ఇంకేం జేస్తున్నవ్ అరే ఏ ఏమంటారు మీకు ప్రాజెక్ట్స్ అట్ల అయిపోయినయా?
ఆ అయిపోలే ఇంకా ఫస్ట్ రివ్యూ అయిపోయింది
ఉమ్ హ్ ఎగ్జామ్స్ ఎప్పట్నుంచి
మిడ్డు ఫస్ట్ నుంచి
ఉమ్ హ్
సెవెంటీన్తో ఏప్రిల్ సెవెంటీన్తో ఏమో ఉంది
అవునా ఉమ్ ఇంక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినవా మరెఎగ్జామ్స్ కి
లేదు ఇంగో ఈ రికార్డ్స్ రాయడం రాయడం ఇవ్వే అయిపోతున్నయి ఇంక టైం ఎక్కడా ఉంటుందసలు
ఉమ్ హ్ మీకు ఎన్విరాన్మెట్ సబ్జెక్ట్ ఉందా
హా ఉంది ది ఏది అట్లనే ఏంటా పిచ్చితనం
ఉమ్
ఏమో ఏమున్నయో అది అప్పుడు చదువుతనే అర్ధమయితది గుర్తే ఉండ
దా ఏమున్నయి ఐడియా లేవా?
జనరల్గా ఏం ఏంటీ స్కోపింగ్
అంతిదేనా అంటే జనరల్ గనే ఉంటదా సబ్జెక్ట్ మొత్తం
న్ గనే ఓన్గ రాసేయో
సేమ్ మాగ్గుడ అట్లనే ఉంది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ ఇంక మరి ఏమైనా ప్లేస్మెంట్స్ ఒస్తున్నయా మీ కాలేజ్ కి
ఏం ఒస్తయో ఏమో తెల్వదు డౌటే
ఉమ్ హ్
సీనియర్ వాళ్ళయితే ఎటో పోయిర్రంట బెంగళూరు లో ఎలెక్ట్రనిక్ ఇంటర్న్షిప్ అట
ఉమ్ హు
పోయినారు
అవునా
హ్మ్
మీకుండదా ఛాన్స్ పోవడానికి
మాకు ఏమొ ఇగ ఫైనల్ ఇయర్ లోనే ఉంటది గావచ్చు ఇప్పుడేం లేదు హ్మ్ మా హెచ్ ఓ డి పంపడు
ఉమ్ హ్ స్ట్రిక్ట మీ హెచ్ ఓ డి
హా ఫుళ్ళు
హ
ఒక్క రోజు కూడా క్లాస్ చెప్పకుండా కూడాూడసాల్
అవునా ఏం సబ్జెక్ట్ చెప్తాడు హెచ్ోడి
డిఎస్పిి
మీగుడు ఉందా డిఎస్పి
ఆా
ఉ
అ సలు స మర్దమై ఇ సాగం మార్దం అయితేలసలు ఎలానయ
నోట్స్ ఇస్తారా మీకు పీడిఎఫ్ చేయాలకుంట
నోట్స్ డైలీ డైలీ షేర్ హ ేర లేేలి రాక్షస్
ఉ హు అ మరి
ఇంస్టాగ్రామ్ యూజ్ చేస్తావాను
ఆ ఇంకా ఆ యూజ్ చేస్తాం ఇంకా వీకెండ్ ప్లాన్స్ ఏంటి మరి
ఏముంది రాయడం కాలేజ్ పోవడం ఇవే ఉన్నాయి
వీకెండ్ లో ఏం చేస్తారు ఎ టైన్ వెళ్ళొచ్చు కదా ఎతేనా ప్లేసెస్ కి
ప్లేసస్ కంత ఏం పోలేదు మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ పెళ్ళికి పోయినాం
ఉహు
టెన్త్ ఫ్రెండ్ అని ఉంది
ఆఓహో
ఇది ఇప్పుడు ఏం పోవడం కాదు అనుకుంటారు ఇది ఎగ్జామ్స్ అయిపోయినాకనే చూడాలి ఏ టైనా ఇలాడమ్
అవునా
నోవై టైమ్ అల్ నావ
మకలా లేదు ఎలాాలి ఎవరైనా ప్లాన్ చేస్త వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేస్త వెళ్ళొచ్చు
ఆా
కానీ అందరికి వీలు కావాలి కదా
అను
ఉ అన్ని చయిపోయినయ రాయడం చదవడం ఎగ్జామ్ ప్రిపరేషన్ స్పాట్ చేశినవా
లేదు ఇంకా రాయడం దగ్గరనే ఉంది అయిపోయిన ఇంకా స్టార్ట్ చెయ్యాలి
ఆ నాకు రికార్డ్స్ మా కూడా నెక్స్ట్ మంతే ఉన్నది హ మీకు రెండు రాయాల అబ్జర్వేషన్ రికార్డ్
ఆ రెండు రాయాలి
ఉ
ఎంటిడయాల ఈ గ్రాప్స్్యాలి అమ్మో
అంత కష్టపడి రాసినా లాస్ట్కీ అవన్నీ వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు
మ్ ఒక మూలకి పడేస్తా
హ్మ్
ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి మీకు
మ్
ఏమేమి లాబ్స్ ఉన్నయ్
ఏమేం ల్యాబ్సా అంటేనా వేవ్ ప్రాపిగేషన్ ల్యాబ్ ఆ వి ఎల్ ఎస్ ఐ లాబ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లాబ్ అనిటికన ఆ వి ఎల్ ఎస్ ఐ లాబ్ కొంచెం బెటర్
ఉ హు
హూ ఇంకా ఇవి ఇవి రెండు మ్యాథ్ ల్యాబ్ లో చెయ్యొ చ్చు ఆ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మ్సే ఉంటాయ్ అవి బేసిక్ వి ఎల్ ఎస్ ఐ అంటే కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటది కాబట్టి కొంచెం నేర్చు వచ్చు బానే ఔట్ ఫుట్సు గాని అవన్నీ ఆ డిజైనింగ్ సిమ్యులేషన్ అదంతా మనం నేర్చు కుంటే బాగుంటదది ఫ్యూచర్ పర్పస్కీ కూడా యూస్ అయితది
మా ఎక్కువ వి ఎల్ ఎస్
మ్మ్ వి ఎల్ ఎస్ ఐ ఇంకా ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు హ్మ్
మా సారు ఊకే చెప్తాడు అదే దాని గురించి కోర్స్ నేర్చుకొండి
మిషంలోనే అయిపోయింది వి ఎల్ ఎస్ ఐ
ఆహా ఇప్పుడు ఏముంది మళ్ళ
ఎప్పుడు ఆ ఇప్పుడ ఏమో వాళ్ళకి డిఎస్ ఉందంట సి ఎస్ వాళ్ళ సబ్జెక్ట్ ఒకటి ఉందంట
ఆహా
ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ ఆమెనే నన్ను అడుగు తుందనమాట నోట్స్ కావాలి అనేసి ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ నోట్స్ కావాలి అని నేను మాక్కూడ సరిగివ్వట్లే అని చెప్పినా ఇంకా గూగుల్ చేసి రాసుకోవాలి అని చెప్పిన లేకపోతే యూట్యూబ్ క్లాస్ వినాలింగ
హుమ్
హ్మ్ అంతే ఇంగ మనం మనం నేను కూడా యూస్ చేయాలి ఇంగ అదే ఏం అర్ధం కాకపోతే అదే అయితది ఆ ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పకపోతే సరే మరి ఇంక నాకు కొంచెం వర్క్ ఉంది మళ్ళీ చేస్తా బాయ్ ఆ